ఆ చెప్పండి
బాగున్నారా అండి
ఆ బాగున్నం అండి మీరు బాగున్నారా
ఆ బాన్నామండి ఏమీ చేస్తున్నారు
ఏముందండి మీరే చెప్పాలి
ఈరోజు ఉగాది కదా ఏం స్పెషల్స్ చేసుకున్నారు
ఈ రోజు ఆ బచ్చాలు చేసుకున్నాం అండి బచ్చాలు
ఉ
ఉగాది పచ్చడి చేసినాం పొద్దున్నే పద్దున లేసి స్నానం చేసి ఆ పొద్దున్న లేచి పొద్దున్న లేచి మావిడి తోట దగ్గరికి వెళ్ళి మావిడి ఆకు అవి తీసుకొచ్చి మళ్ళట్నే వేపాకు ఉంటుంది కదా వేప పువ్వు ఉంటుందిగా అది తీసుకొచ్చి మాడిగాయలు తీసుకొచ్చి బెల్లం గిట్లా అన్ని ఏసీ కలిపి
మీరే చేస్తారా
హ్మ్ మేమే చేసినామ అండి హ్మ్ మరి బచ్చాలు చేసుకున్నాము హ్మ్
ఎట్లా అండి
ఆ బచ్చాలు నేనేే చేసినా ఈ రోజు
హ్మ్ అంటే హెల్ప్ చేసారా మీ మీ
ఆ అవును ఆ మా మిసెస్ హెల్ప్ చేస్ అంటే నేను చేసినాను
హ్మ్ హు
అంటే నేను కాల్చి
హ్మ్ హు ఆ ఇంకా మరి ఏమేమి ఏసారండీ మరి ఊగాది పచ్చలో
ఉగాది పచ్చర్లనా
హ్మ్
వేప పూవ్వు వేప పువ్వు ఉంటాది గా పూ ఓ అది ను బెల్లంతో బెల్లము క కొంచెం లైట్ గ కారం వేసినం
హ్మ్
హ్మ్ వేసి కలిపి
ఇంకా ఇవి కూడా వేస్ చెస్తరు కదండి ఆ చింతపండు
ఆ చింతపండు కూడా వేసినం ఆ అది నాన పెడ చింతపండు నానబెట్టినంక మామిడికాయలు చిన్న చిన్న ముక్కలు కోసి అందులో ఏ ఏసి కలపాలి కలిపి ఇట్లా కంకణం లాగా అవును కంకణం ఉంటది గా
ఆ అంటే కొంతమంది కుండలో చేస్తారు కదా కొత్త కుండలో మీరు కుండలో చేసారా లేదంటే ఇంట్లో ఉన్న ఏదన్నా దాంట్లో చేస్
కుండలోనే చేస్ ఏమండి కుండలోనే ఆ కొత్త కుండ తీసుకొచ్చి దానికి కడిగి దానికి బొట్లు పెట్టి ఇట్లా కంకణం కట్టాలి కదా కంకణం కట్టి మేము పిల్లలము కట్టుకొని దేవుడికి ఫస్ట్ దే దేవుడికి పోసి తర్వాతకి మనం దాగినం మేము దాగినం
ఊహ్ అంటే ఇట్లా కంకణం దేవుడికి కూడా పెడతారా
ఆ దేవుడి దగ్గర పెడతామ్ ఆ దేవుడి దగ్గర కూడా పెడతరు
ఉహు దేవుడికి కట్టి మనం కట్టుకొని అంటే ఇట్లా ఫోటోకి ఆ ఇట్లా ఉంటది కదా దేవుడి ఫోటో ఉంటది కదా దేవుడి ఫోటోకి ఇట్లా హ్యాంగ్
నా వాటికి కూడా కడతం పూజలో పెట్టి పూజ చెయ్యాలి వాటిని కూడా ఊ పూజ చేసి మనం ఏదైనా వర్క్ చేస్తమ్ చూసినవ ఇప్పుడు తాడు ఎక్తమనుకో తాడు తాడు కత్తులును అవి తీసుకొచ్చి అక్కడ పెట్టాలి ముత్తాజు అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్ పెట్టి పూజ చేసుకోవాలి వాటికి కూడా కట్టాలి
ఊహు మనకు తొలి పండుగ కదా ఉగాది అందుకని ఉ ఇంకా ఇంకా ఏమన్నా స్పెషల్ చేసుకున్నారా
పూరి కూడా చేసుకున్నామండి పూరి చికెన్ తీసుకొచ్చినం చికెన్ మటన్ అవి తీసు వచ్చిన
మీరేమైనా వంటే మేము చికెన్ తీసుకొచ్చుకున్నామండి ఇంకా చికెన్ రేట్ బాగా పేగి పెంజవే ఎక్కువ తెచ్చుకోలే హాఫ్ కేజీ తెచ్చుకున్నావా
కేజీ మూడు వందలట అండి చికెను
ఉ అదే అంది కనేసి ఈగ చికెన్ తెచ్చుకున్నాము హాఫ్ కేజీ ఇంకా పూరి చేసుకున్నాము పూరిలోకి ఎగ్ కర్రీ చేసుకున్నాం ఇంగా రైస్ బా గర రైస్ చేసా బగారా రైస్కి ఇంగ చికెన్ ఇట్లా గ్రేవీ లాగా పెట్టి ఆ పెట్టుకున్నామ అండి
మటన్ గిట్ల ఏమి తెేచ్చుకోలేదండి మరి
ఇంకా మటన్ తెచ్చుకోలేదండి ఇంగా మేబి అంటే ఆ అదేలేండి ఇది త్రీ హండ్రెడ్ అంటే అది పావుకేజీ టు ఫిఫ్ వస్తది కానీ ఇంగ మాకు ఏంటంటే తెలియలేదునమాట ఈసారి ఊర్లో ఎవరైనా కోస్తారేమో తీసుకుందామ అనుకున్నాము ఇంగ తెల్వలేదు ఉమ్
తీసుకుంటే బాగుండేదసలు మస్తు ఘోరంగా పెరిగినయిండి రేట్ల
ఉం అదే అదే ఇంగా అవును గని ఇంగ మన కు అక్కడ బయట కోస్తే ఏమైతుందంటే మొద్దు మీదకు ఇచ్చే కర్రీకి ఏంటంటే చచ్చిపోయిన గొర్లు అవి ఇవి ఉంటాయి కదా అట్లాని కొంచెం భయ మేస్తది అన్నమాట ఇంగ ఊర్లలా గోషేటీ అయి అంతనేమో కొంచెం మనకు భయం అనేది ఉండదు
అవునండి
ఉ అట్లా ఇంకా ఏం చేశారండి ఇంకా నేనైతే పూర్ణాలు చే ద్దాం అనుకున్నా అండి కానీ ఇంకా వీలు పూర్ణాలు చేయలేదు బ ఇవ భక్ష్యాలే చేసాను
వచ్చాల ఏమేమిసిరండి
మచ్చాలలో కొంచం మనం ఏ ఒక కప్పు తీసుకుందాం అనుకో శనగపప్పు ప్పు ఒక కప్పు చెగపప్పు ఒక కప్పు బెల్లము తురుమాలి
తురుమి ఆ తురుమాలే
బెగఇంక అవి ఉంటాయిద శనగపప్పు ఉంటది కదా శనగపప్పు ప్పుని ఉడక కొద్దిసేపు నానబెట్టి ఉడకబెట్టాలి ఉడ్కాబెట్టి నాం ఇంకా మన బెల్లం తురిమిన బెల్లం ఉంటంది కదా తురిమిన బెల్లం ని దాంట్లో కలుపుకోవాలి పప్పులో కలుపుకొని కొంచెం గట్టిగా ముద్దకు వచ్చి వస్తది అనేదా క మనము దాన్ని మిక్స్ చేసుకోవాలి పొయి మీద వేడి తీసుకోవాలి చేసుకుంటే అది గట్టి అంది కొంచెం బాల్ లాగా వచ్చే అంత వరకు
ఆ ఇట్లా బాల్ లా అయితుారు కదా బాల్ లా అయినాక ఇట్లా గడ్డలాగా అయితుంది గడ్డలాగా అయినప్పుడు ఇట్లా బాల్లాగా చేసి
ఉ అయితే ఫస్ట్ అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఫస్ట్ మనం శనగపాప్పు నానబూసుకున్నప్పుడే మనము మైదా పిండిన్న గోుమ పిండి తీసుకు కోవాలి నేనైతే అట్లనే తీసుకుంటా గోధామ పిండి మైదాపిండి రెండు కలిపి కొంచెం లైట్గా పసుపు కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసి కలుపుకున్నాం
ఆ మా మిసెస్ చేస్తాంటే చూసినాండి అప్పుడు అంతా ముందు
అయితే ఇట్లా కొ కొంతమంది పసుపు వేసుకుంటారు కొంతమంది వయ్యరు మీ మిసెస్ వేస్తారా
ఆ వేస్తారంండి
అయితే ఇం కలిపి పెట్టుకున్నా మళ్ళీ తర్వాతకి చేసే ముందు దాని మీద ఆయిల్ పోసుకోవాలి పిండి మీద ఆయిల్ వేసుకొని కవర్ మీద ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకో ఇప్పుడు పిండి ముద్ద తీసుకో
అన్ని ఒ అన్నిీ ఒక్కొక్కటి చేస్తారా అండి ఏమటిమ అంటే కులా చేసి పక్క పెడతారంండి
చేసి పక్కకు పెట్టేటట్టు ఉండయంండి అవి ఎందుకంటే అతుకుతాయి కదా ఆయిల్ తో చేసినాయి ఆ అంటే ఒకరు చేస్తుంటే ఒకరి కాల్ చూండారు అట్లా అట్లయితే ఏం కాదు
ఒక్కరు ఒకరు ఒక్కరుే చేసుకోవాలంటే ఇక
ఆ ఆ కింద పెట్టుకొని చేసుకోవాలి నిలబడి చేసుకోవాలంటే చాలా ఒకవేళ కొంచ ఛాన్స్ ఎక్కువ ఉందనుకోండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఆ అంతసేపు నిలబడి చేయాలంటే చెయలేము కదా
మీరు ఉగాదిగా అండి మీరు కూడా చేసినారండి పచ్చడ
ఆ మేము కూడా చేసామంండి ఉగాది పచ్చడ
ఏమేమిసారండి మీరు
ఇంకా షెట్ రుచులు అంటారు కదా ఇంకా అవి కారం కొంచెం లైట్ గా ఉండి లేనట్టు కొంచెం కారం చింతపలుసు మామిడికాయ ఒకరు వేపు ప్ప పువ్వు బెల్లం కొంచెం లైట్గా ఉ ఉప్పు కూడా వేసాను
ఉప్పు ఇప్పుడే ఇస్తారా అండి
ఆ కొంచెం లైట్గా ఉండి లేనట్టు ఉప్పు కారం కొంచెం వేసుకోవాలి అంతే
ఆ
అంటే అదే అంటే మనకు షడ్రుచులు అనేవి కౌంట్ లోకి రావాలి కాబట్టి మనం అవి కొంచెం లా వేసుకుంటాం అంతే
అవునండి అవును
కున్నాక మన ఆప్షనల్ ఏంటంటే సోమ్ఫ ఉంటది కదా సోంపు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే డైజెషన్ ఆం డైజెషన్ నీ లేదంటే ఇంకేదైన్నా
మేము ఎప్పుడైనా చేసే కానీ ఈ ఈ రోజు చేయలేదండి సొంపోయి
మ్మ్ మ్మ్ బాగుంటది టేస్ట్ ఫ్లేవర్ దో కొంచెం బాగుంటది అనమాట
డైజషన్ ఫ్రీ అయితది అండి మ్మ్
ఇంకా అదిసి ఇంకాంకా ఇట్లా మేమంటే కుండ తీసుకురాలేదు ఇట్లా కొత్తది అంటే మనం బోనం చేసేది అట్లా ఉంటది కదా సర్వ ఇంకా దేవుడికే కదా అది పెట్టేది అట్లాంటి దాంట్లో చేసు కున్నాము కంకణం కట్టి ఇట్లా బొట్లు పెట్టి
లా మీరు మోదు కాకులలాకి ఇట్ పోయలేదండి
ఆ తెచ్చారు మా మా అమయ్య గారు తెచ్చారు మోదుగాకులు తెస్తే మోదుగాకులు ఇట్లా డప్పు పల్గా కుడతారు అన్మాట
ఆ అవునవును ఆ కొట్టి దానికి
ఆ దేవుడి దగ్గర కూడా ప్రసాదం అట్లనే పెడతారు డొప్పలలో పెడతారు ఇంకా మనం కూడా డప్పలు చేసుకు కొన్న అందులో పోసుకొని తాగొచ్చు
అవునండి బాగుంటాంది అట్లా దేవుడి దగ్గర అట్లనే పెట్టి ఆ మాకు అక్కడ ఆకులు దొరకవండి అందుకే గ్లాసుల్లో తాగినం అంత ముందు తాగేదండి ఊర్లో ఉన్నప్పుడు
ఉహు బా కాని ఆ ఫీలింగ్ వే ఉంటది ఉగాది ఉగాది ప ఒకేసారి తాగినమంటే డబ్బ డప్పలలా మోదుగా డొప్పలలో తాగితేనే బాగుంటది
మంచిగా అనిపిస్తుంది అట్లా దేవుడి దగ్గర కూడా అట్నే పెట్టినాక మళ్ళీ మేమే చేసినం అండి
ఇట్లా అంటే ఆ ఇంకా మీరే చెప్పాలండి ఇంగ పో పిల్లల కంకణాలు కట్టేసి మా వారికి కూడా కంకణం కట్టేసి ఇంకా పొద్దున్నే లేవాలిద ఇంకా పండుగలప్పుడు ఖచ్చితంగా మనం చెవులలో నూనె కొంచెం నూనె వసుకొని చేసుకుంటారా అనేసి అన్నారు
అవునవును పొద్దున్న స్నానం ఇ చెవులలో ఆయిల్ వేసు నీమో తలకు కూడా ఆ ఆయిల్ పెట్టుకు కూర్చోండి ఆయిల్ మసాజ్ లాగా చేసుకొని
ఆ మళ్ళీ స్నానం తీసుకోవాలా అంటే అంటే అట్ ఉంటే విన్నాను గాని నేను ఎప్పుడు ట్రై చేయలేదు అదే ముందు నుండి చేసేవాళ్ళండి
ఇరు అదే మ మీ కూడా అట్నే మా మా అమ్మ చెవులో ఆయిల్ వేసింది ఈ రోజు రెండు చెవులల్లో ఆయిల్ వేస్తుంది ఇట్లా చెవులలో ఆయిల్ వేసిన తర్వాతకి తలక్ తలకు కూడా ఆయిల్ వేసి మసాలాగా చేస్తుంది ఇట్లా మసాలాగా చేసి తర్వాతకి స్నానం చూసుకో కొన్ చెప్తారుగా ఎందుకమ్మా అంటే వెనకటి నుంచి ఇట్లనే ఉంటది వెనక నుంచి ఎట్లనే ఉంటది అని చెపింది ఎప్పుడు అంటది వంగ స్నానం చేసిరంగానే బొట్టు గిట్ల పెడతది మాఅమ్మ
ఆ ఇంకా పంండగ పూట కదా రాగానే ఎవరైనా తుమ్ముతారు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో అంటే ఇంటికి పెద్దవాళ్ళు చేస్తారు చెప్తారు కదా మంగవాాలలో పచ్చడి కట్లానేసి రా కాగానే బొట్టు పెట్టుకొని ఇంకా క అన్నింగ్ ఎవరైతే పచ్చడి చేస్తారో వాళ్ళే అరంజ్ంట్ చేసు కోవాలి కదా అన్ని ముందే తెచ్చి పెట్టు కోవాలి
అవును
ఉ ఇంకా అండి
ఇంకా చెప్పాలండి మీరే
ఏముందండి సరే అండి మరి ఉంటున్నా
సరే అండి సరే బాయ్ అండి
బాయ్
సరే బాయ్ అండి
బాయ్ అండి
అ